బాగున్నారా
ఉ బావున నువ్వు బాగున్నావా
ఉ బావునా
ఏంచేస్తున్నావ్
ఏం చెయట్లేదు ఇందాకే మా అమ్మతో ఫోన్ మాట్లాడినా
ఉ
మీ మీరు ఏం చేస్తున్నారు
నేనే ఏం లేదు పైన ప్రశాంతంగా కూర్చొని చెట్లు పొట్లు కొండలు పిచ్చకలువన్నీ చూసుకుంటా ఉన్నా అసలు విలేజ్ లైఫ్ చా
చెట్లు అవన్నీ బాగున్నాయి
ఆ మొత్తం గ్రీనరీనే తెలుసా మా మా ఇంటి చుట్టూ ఇల్లులు తక్కువ చెట్లు ఎక్కువ అనమాట అట్లా మరి సిటీ కాదు అట్లా విలేజ్ కాదు మరి
అ
ఇంకా చెప్పాలంటే విలేజ్ లైఫ్ బెటరా లేకుంటే సిటీ లైఫ్ బెటర్ అనిపిస్తుందా మీకు
నాకేమనిపిస్తుంది అంటే విలేజ్ లైఫే బెటర్ అనిపిస్తుంది నీక నువేది ప్రిఫర్ చేస్తావ్ చేస్తావ్
అంటే కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ లో నాకు ఈ సిటీ లైఫ్ కొంచెం నచ్చుతుందిన్నమాట
విలేజెస్ లో అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది కా కూడా ఉంటుంది
కానీ సిటీస్ లో కొంచెం ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా మనకి ఏమైన్నా సడన్ గా కావాలంటే పోయి అప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకో హాస్పిటల్స్ అవైలబుల్ ఉంటాయి అదే విలేజెస్ లో అయితే కొంచెం కష్ట కుందరా
అంటే విలేజ్ లో వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది చెట్లు ఉంటాయి అంటే పక్కన ఫ్రే అంటే సిటీస్ లో కొంతమంది ఫ్రెండ్లీగా ఉండరు కదా అధే ఈ విలేజెస్ లో అయితే అందరు బా మాట్లాడతారు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది
అసలు రిలేటివ్స్ కాకపోయినా బాబాయ్ మా మా అక్క అత్తాని వదినాన్ని అట్లా పిలుచుకొని మాట్లాడుకుంటారు విలేజెస్ లో కదా
పోయినా కానీ వాళ్ళను ఏదో ఒక రిలేషన్స్ తోనే పిలుచుకుంటా ఉంటాము
హ్మ్ అవును ఇంకా విలేజెస్లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కానీ సిటీస్లో ఎక్కువ అదేమో నిజమే లే సిటీస్లో పొల్యూషన్ ఉంటుంది ఇట్లా రిలే రిలేషన్ మడ పక్కన లేనట్టే ఉంటుంది సిటీలో
ఆ విలేజెస్ లో అయితే మార్నింగ్ లే చి ఫీల్డ్స్ చూడ్డం చాలా రిలాక్సింగ్ గా ఉ టుంది
ఆ మ్ ఇంకా విలేజెస్లో అయితే అవి చూస్తారు ఇంకా సిటీస్లో అయితే మార్నింగ్ లేవ్వడం ట్రాఫిక్ చూడడం ట్రాఫిక్లో ఇరికుపోవడం కంపెనీకి పోయేటప్పుడు ఇంగా అ అదే గోళ ఉంటది మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా నైట్ కూడా ఉంటుందిలే మిడ్ నైట్ కూడా ట్రాఫిక్ ఫుల్ గా ఉంటుంది
అవును విలేజెస్ లో కూడా అంతష్ట స్ట్రెస్ ఏమ అనిపించదు తను తక్కువ ఉంటుంది
హ్మ్ కానీ విలేజెస్లో కానీ ఆపర్చునిటీస్ కూడా తక్కువ ఉంటాయి కదా
అవును అంటే ఇప్పుడు ఏదైనా జాబ్స్ కావాలంటే మేము సిటీకి వెళ్ళాలా ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఎన్విరాన్మెంట్ సూట్ అవ్వదు కదా కొన్ని కొన్ని సార్లు
అంటే ఎడ్యుకేషన్ హాస్పిటల్స్ అన్ని సిటీస్ లోనే కదా ఉండేవి ఎవరో కొంతమంది విలేజెస్ లో పెట్టుకుంటారు విలేజెస్ వాళ్ళకి హెల్ప్ చే చేయాలని అందరుూ అట్లే ఆలోచిస్తారా చెప్పు
అవును అంటే విలేజెస్ లో ఫెసిలిటీస్ అనేవి కొంచెం తక్కువే ఉంటాయి
అవును అదే మెయిన్ డిఫరెన్స్ సిటీకి ఈ విలేజ్ కి
ఇంకానూ చెప్పాలంటె ఊ
అంటే ఇప్పుడూ చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా ఏదైనా కానీ సమస్య వస్తే వాళ్ళంతా దగ్గరకొ స్తారూ అందరూ సాల్వ్ చేయడానికి ట్రై చేస్ చేస్తారు తరు ఒకరికొకరం ఉంటాము అక్కడంత్ త బాగుంటుంది
అవ్ను అందరికి ఒకరికొకరు తెల్సు కాబట్టి వస్తారూ ఇంకా అంటే వాళ్ళ హ్యాపినెస్ కన్నా బాధన్నా అందురు పంచుకుంటారు కదా అక్కడ
ఫెస్టివల్స్ కూడ ఏవైనా వచ్చినప్ ఇప్పుడు మేమ్ అందరం కల్సి చేసుకుం కుంటా ఉంటాము రిలేటివ్స్ అందర్ రొస్తారూ అందర్ కల్సి గ్యాదర్ ఐ సెలబ్రేట్ బా చేస్తారు ఫెస్టివల్స్
ఊ అవ్ను నేనూ అంటే హాల్డేస్ వస్తే మా నేటివ్ కి వెళ్తా వె చిన్నప్పుడు వెళ్తాంటిమి అప్పుడు బాగా జాయింట్ ఫ్యామిలీ ఉండేది చాలా బా బాగా సెలబ్రేట్ చేస్తారు ప్రతి ఒక్క ఫెస్టివల్ అన్మాట కానీ సిటీలొ మాత్రం చాన బిజీ లైఫ్ ఉంటుంది ఎంత సేపు వర్కు వర్కు వర్కు డబ్బు డబ్బు డబ్బు అ నుంటారు సల్ టైమె దొర్కద్ తెల్సునా
అవును అంటే ప్పుడూ విలేజస్లో అంటే పండగ కోసమయిన అందరూ వస్తారు కద అప్పుడొచ్చినప్పుడు పండగ చేస్కోలనేం లేదు అందరూ వచ్చినారన్కొ అదే పెద్ద పండగ అయ్తుంది
ఇంగా విలేజెస్ లో అసల్ రెంటు కూడ ఏమ్ ఉండదు ఒకవేల్ ఉన్నా కూడ హండ్రెడ్స్లోనె ఉంటుంది ఇంగ సిటీస్లొ అయితే అబ్బా అసలూ ఒక హాల్ కిచెన్ రూమ్ ఉంటేనే థర్టీన్ టు ఫోర్టీన్ కే వర్ ఇవన్న చాల ఎక్స్పెన్సెస్ ఎక్
అవును అంటే రెం ఫుడ్డు ట్రాన్స్పోర్ట్ అన్ని కాస్ట్లీనే కదా
ఊ అవును సాలరీ ఎక్కువయ్నా ఎక్స్పెన్సె కూడా తక్ ఎక్ క్కువ అసల్ శాల్రీ అంతా వాటినీ అంటే సర్వైవ్కే సరిపోతాంది ఫుడ్ కీ రెంట్ కి అంత ఎంగె
విలేజ్ లైఫ్ అయితే సింపుల్ గా హ్యాపీగా బాన్టుంది
అవును సిటీలో ఫాస్ట్ లైఫ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అసలు ఎంతసేపు వర్క్ అనే ఉంటారు
ఆ ఎక్కువ మీకంటే కొన్ని కొన్నిసార్లు స్ట్రెస్ కూడ ఎక్కువ అపోతుంది కదా
అయిపోతుంది ఒక ఒకసారి టైం ఉండదు అసలు లైఫ్ లో ఏం చేస్తానమా అసలు ఎంజాయ్ చేస్తానమా లేదా అని కూడా ఎప్పుడు ఇంకా షిఫ్ట్ అయిపోతే ఇంగ సండే ఒక రోజు దొరుకు పనికొన్ని లేసాలకే ఇంకా సండే అయిపోయి మండే వచ్చేసింటుంది
అవును అంటే అ కొన్ కొన్నిసార్లు సిటీలో ఉన్న కూడ అక్కడ ఉండాలనిపించదు
ఉ అవును అంటే వర్క్ ప్రెజర్ చా ఉంటుంది అక్కడ ఇంకా ఫుడ్ కూడ విలేజ్ లో నాచురల్ గా దొరుకుతుంది కదా
తుంది
ఉ అవునులే అంటే అక్కడికి అంటే పక్కనే అం అంటే బయట అంటా వెనకాల ఓపెన్ ప్లేస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పండించుకుంటారు లేకుంటే పంట పొలాలు పంట వేసినప్పుడు సైడ్స్ లో ఆనియన్ ఆనియన్స్ అం వెజిటేబుల్స్ ఇంకా వచ్చి వంకాయలు అవన్నీ వేసుకుం టరు బాగుంటుంది హలో హలో అ ఇంకా ఫైనల్గా ఏం చెప్తావు అంటే ప్చ్ విలేజ్ లైఫ్ ఏ కొంచెం ఏం ఆల్మోస్ట్ ఆల్ పీస్ కావాలంటే విలేజ్ లో ఉండలా ఇంకా కెరియర్ గ్రోత్ కావాలంటే సిటీ కావ అంటే సిటీ మంచిది ఇంకేమి ఇంట్లో అందరు బాగున్నారు కదా అందరినీ అడిగినానని చెప్పు సరేనా కొంచెం వర్క్ ఉంది చేసుకొని మళ్ళీ చేస్తా సరే బాయ్